హలో
ఆ చెప్పండి హలో ఇనిపిస్తుందా అండి హలో హలో హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ అంటే వాయిస్ నాకు మీకి ఇనిపిస్తలేదా మీది నాకు వినిపిస్తా లేదా
ఏదో ఒకటి మొత్తానికి అయితే మధ్యల సిగ్నల్ ఇష్యూ వస్తుంది
అవును ఇందాకనుంచి హలో హలో అంటున్నా ఆయన ఇనిపియ్యట్లేదు
అవును
మీరు బాగా ఇష్టంగా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఏంటి
చికెన్
చికెన్ అంటే ఫ్రై బిర్యానీ కర్రీ
ఇంగ ఫ్రైయే బాగుంటది
బిర్యానీ చేసుకుంటరా ఇంట్లో
ఆ చేస్తాను నేను ఎప్పుడో ఒకసారి
అవునా బిర్యానీ ఎట్లా చేసుకుతారో చెప్పారా ప్రాసెస్
ఆ చెప్తా దానినికెముంది ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్ చేసి పెట్టుకోవాలి మనం సన్న కోసి ఆ తర్వాత చికెన్ తెచ్చుకోవాలి చికెను మా ఆంటు తీసుకొని అందులో కాసంత సాల్టు కోదంట కొంచెం పసుపు కా కారం ఇంగ గరం మ మసాలా ఫ్రైడ్ ఆనియను లేమన మనం ఇష్టం ఉంటే ఆయిల్ కూడా ఎసుకో కొచ్చు ఫేస్ పండేటట్టు బాగా కల్ ఇప్పి ఒ ఒకా ఫైసీ ఫ్రిడ్జ్ లో మ్యారినేషన్ చేసి పెట్టు కుంటే మంచిగా చికెన్ డిస్లా అనేవి మంచిగా ఉంటవ్
ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్
చికెన్ ఒండే ఒక ఆఫ్ బయట పెట్టేసుకొని రైస్ బాస్మతి రైస్ వన్ అవర్ ఫస్ట్ మా మామూలుగా తర్వాత వేరే గిన్నెకి ఆయిల్ గీ వేసుకొని కరివేపాకు మన మసాలా చికెన్ బిర్యానీ మసాలాలు చాపాత్రి
అవునవును
అయ్యా బాయిల్ అయనాక ఈ రైస్ ఎయ్యాలి సెవెంటీ టు ఎయిటీ ప పర్సెంట్ ట్రై రైస్ ఏసిసి ఒక గిన్నె లొ కొంతమంది ఎట్లా చేస్తారంటే చికెన్ కొంతమంది ఏంచేస్తారు డైరక్ట్ పెట్టేస్తారు కొంచెం ప్రిపేర్ చేసుకుంటారు నేనైతే నేను డైరెక్ట్ అది ఆల్రెడీ సిక్స్ సెవెన్ అవర్స్ బా మంచిగా నేను వేసేసుకుంటా ఇంకా అసలైపోయి డియానీ పెట్టేసుకొని అందులో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి లో లో అయినా ఆర గంట సేండ్ చేస్తే వాడిది నైట్ అనుకుంట పొద్దున్న అ అలా చేసుకని ఆ అప్పుడు చేసి చేసి ఇంకా రైత చేస్తాం రైత బా దగ్గర నేర్చుకుని ఆయన బాగా చేస్తాడు మన ఏమంటారు కీరా క్యారెట్ తురుముతాడు అన్నగాసి మజ్జిగల సర్దేసి కొంచెం సాల్ట్ టే సూపర్ టే నా హస్బెండ్ వంటలు బాగ చేస్తాడు అసల్ తనది కాబట్టి తనది రెస్టారెంట్ లో వీళ్ళకి పన్ను ఉంటాయి కదా నేను ఫుడ్ ఫిల్ మాట ఇంకీనే
ఆహా
వుంటారు వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని పెడతే నాకు బాగా టేస్ట్ సారి వచ్చి చూడు మా ఇంట్లో
అంతేనా ఇంకేంటి ఆ రెస్టారెంట్ ఎళా చెప్పాలి నేను. ఎప్పుడన్నా కావాలంటే మీ హస్బెండ్ ఉండమని చెప్పండి.
ఇది తినాలనిపిస్తుంది కొం చేస్తారా అండి అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కాదనలేదు నే ఆయనా నేను అందుకే మ్యా మ్యాక్సిమమ్ బయట తెచ్చినా మ
ఇంట్లో ఎవరైనా చేసి పెట్టెటోళ్ళు ఉంటే.
ఉంటే చేస్తరు బయట చాన ఇంట్రెస్ట్. ఆయనకు ఏ కనీక్కోడు మనం ఏంది వంటలు చేసేటప్పుడు ఆయో ఆహా అయి ఆయన చట్నీ అంత ఈజీగా వదిలేసయడు దాన్ని. అట్లా కానీ ఫ్లేవర్ వస్తది. అది బాగుఅనిసిస్తది నాకంటే మంచిగా ఉంటయి ఒక్కొ ఒక్కసారా కొన్ని కొన్ని
ఆ మనకట్టం.
కేసడసెల్ ట్రై చేశిన కూడ. ఆ వంటగదా
ఆ చేయవాట
ఆ ఉంటరు కదా అట్లా బావుం టది చేశేటోల్లు ఎవరు ఉన్నరు మా అత్తయ్యే చేస్తది. ఆమే, మా హస్బెండ్ చేస్తడు. నేను లా తక్కువ ఎప్పుడో ఒకసారి చే పిస్తా ఎక్కువ ఏమున్నా నేను
ఆ అంతేనా ఆ నేను కూడా అసలు ఫస్ట్ల కుకింగ్ చేయకపోతుండే.
చూసి చేస్తా కాక్పోతే నాకు అంతా పెస్సియరు చూసుకొని ఇంట్లో పని చేసుకోని వ సాలా ఇగ అంతకు మించి ఇగ మనం ఎం చేస్తాం ఆ టైం వచ్చేటోళ్ళు కూడా లేరు కదా.
ఆ అవును
అదే కదా.
ఆ అయి తీసుకుని నేను కూడా చికెన్ బిర్యానీ ట్రై చెయ్యాలయితే. మీరు చెప్పిన ట్టు నేను ఎప్పుడు చేయలేదు.
పెద్ద ప్రిపేర్ మీకు ఇంకో ఒకటి ఆ కార్తీక దీపం సీరీ యలు కార్తీక్ డాక్టర్ బాబు.
అవు డాక్టర్ బాబు సీరియల్ చూస్తరా మీరు కూడా.
ఇ నేను ఓ కార్తి దీపం ఇప్పుడు రీసెంట్ గా చూస్తలేం కానీ. నీ ఇంత చూసేదాన్ని నేను. అసల క్యారెక్టర్స్ స్టోరి ఆ అది కూడా మాములుగా యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో ఒక సారి చూసాను అసలు చాలా బాగా వ చ్ ఆయన చెప్పినట్డు నేను చేయిసిన ఒకరోజు ఒక రోజు అసల్ అది కూడ రైస్ మన ఈ చికెన్ బిర్యానీ చాలా టఫ్ ఉంటది మన టైం తీసుకుంటది కాని అయనే చెప్ ఒక సారి ట్రై జయేచ్చ అట్లా అట్ల కూడ ఫస్ట్ టైమ్ ట్రై చేసా
ఆంచి అయితదా కుక్కర్ లో
చూసూకోవాలి దగ్గరుండి కొంచెం అటు ఇటు టు
అదే కుక్కర్ లో ఒక్క పర్సెంట్ వాటర్ ఎక్కువ అయినా రైస్ మెత్తగా అయితది అంటారు
ఇప్పుడు రైస్ కంటే అందు విదిదం పబ్బుకు త్రీ ఫోరు ప్రతిదానికి వండేటప్పుడు కూడ
అవును అవునవును
ఏదన్నా ఏముంది మనసు పెట్టి రమన్నా వంట ఒకటి మంచి మనసు పెట్టి చేయ గాని
అవును మనం ఇష్టంతో చేసేదానికి వేరే టేస్ట్ ఉంటది
అ ఇష్టం అ ఇష్టం లేకుండా లేదు నేను అట్ల చాలా సార్లు చెడగొట్టిన అంటారు
అంతేనా ఆ
ఉమ్
నాకు కూడ మటన్ కర్రీ రాదు మా హస్బెండ్ మస్త్ చేస్తడు ఫిష్ మటన్
మ్ నేన్ చేస్ వానే వాళ్లు చేస్తారు నేను సైడ్ పనులు ఉంటే చేసుకుంటా అలాంటివి చేసేస్తా పాప ఏం చేస్తుంది ఎడుస్తున్నట్టుంది మీరు ఒకరే ఉంటరా ఇంట్లో
పోసింది లేదండి మీమోక్కలమే ఉంట సపరేట్ ఉంటం అన్నమాట మేము అత్తయ్య వాళ్లు మేము సపరేట్ సపరేట్ అంటే మేము కూడ సిక్స్ మంత్స్ అవుతుంది సపరేట్ వచ్చి ఇంతకు ముందు అత్తమ వాళ్ళ తొటే ఉండేది
మ్
ఆ ఇ నీళ్ళ అన్ని టబ్బులున్న వాటర్ అన్ని పార పోసింది వాటర్ పట్టమని ఏడుస్తుంది ఇక
అయ్యో
ఆ లీల అంటే లీలల్లో ఆ ఏమియ్యకపోయినా ఏడిపే
నార్
అసలు లీలలె
ఏమున్నా శి గారాబంగా పెంచుతే పెద్దగైనంక పెద్దగైతే ఇంగ అలక్ త రెండు కో
ఆ మనమేమో అయ్యో మన పిల్లాయే మనం ఏమంటరు ఇంత కందిపొప్ కూడా కూసుకుంటం ఇప్పుడు మన పేరెంట్స్ మనల్ని అట్లనే చూసుకోనీ ఇప్పుడు ఏం రాకుండా ఏం చేసుకోకుండా ఇంట్లా
అ
మా అమ్మనైతే ఇంకా నాకొక్క పని కూడా చెప్పేది కాదు తిన్న ప్లేట్ గుడ మా అమ్మనే తీసేది
ఇ
హా
ఐపోతది పెళ్లి అయితే మన లైఫు
ఆ ఇంత చేంజ్ అసలు అనుకోలే, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే, ఏదో అయింది. అవును అదే పెళ్లయితే ఇట్లుంటది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటయ్ ఇట్లుంటరు, అత్తగారు ఉంటరు, మామగారు ఉంటరు. ఆడపడుచులు ఉంటరు, ఏరాళ్ళు ఉంటరు, ఎవ్వరు ఏం చెప్పలే పెళ్ళలి చేసుకో బాగుంటది అదొక్కటే అంటరు ఇగ
ఆ కాకపోతే నా చొకతే ఉంది, ఆమెకి పెళ్లైపోయింది. నగోరెం చేయరిగా నేనొక్కదాన్నే
ఆ ఎంత మంది ఉంటే అన్ని గొడవలు ఉంటయి ఇంట్ల ఆ ఎంత మంచిగ ఉందామన్నా గొడవలు ఆటోమేటిక్గా వస్తయి చిన్న చిన్న వాటికి మీకు పెళ్లై ఎన్ని ఇయర్స్ ఐతుంది?
అవు సార్ ఇప్పుడు వాన్ వ వన్ అన్ అండ్ హఫ్ టూ ఇయర్స్ అవుతది నాకు
అంతేనా
ఉమ్
ఆహా నాకు రేపు సెప్టెంబర్ వస్తే టు వెళ్ళి త్రీ పడతయి నాకు మ్యారేజ్.
తర్వాత ఆ
అంతే సేమ్ నేను గుడ నాకు సెప్టెంబర్ లో పెళ్ళయి నీ నాగు డిసెంబర్ ల నేను కన్సీవ్ అయినా చూస ఆ